హలో
ఎం చేస్తస్తాల
హలో
హలో ఇన్నపడతాద
హలో
హలో హలో
హలో
వినపడతంద
ఆ వినపడతండి
ఏం చెట్టాలు
హలో సరిగ్గా వినపడల
తంది నాకు
నాక ఎందుకో సిగ్నల్ ప్రాబ్లమ్ ఇ ఎందుకో ఊకే హ్యాంగ్ అప్ హ్యాంగ్ అప్ అని పడతాది
ఆ అది ఫోన్ దే ఏం చేసరూ తిన్నార అండి హలో
హలో వినపడట్లేదా
తంది
నాకేను పడుదులే చెప్పు
తిన్నారా
ఆ తిన్న తిన్నారా మీరు
తన్న పండకి షాపింగ్ పోతార
ఆ పోదాం అనుకుంటున్నా
ఉగాదికి షాపింగ్
ఆ నైన్టీన్ కు ఉంది కదా
ఉమ్
ఆ సెవెంటీన్కా సిక్స్టీన్కా వెళ్దాం అనుకుంటున్నాం
ఉమ్ ఇప్పుడయినా ఎక్కువ షాపింగ్ ఏముంది అంత ఆన్లైనే అయిపోతాంది
హా అవును ఎక్కువ చాలా మంది ఉంటారు కాబట్టి షాపింగ్కి వెళ్తే ఇంకా ఎక్కువయితే స్మార్ట్ ఫో ఫోన్ లో షాపింగే ఎక్కువ అయిపో
ఉమ్ ఉ రష్ ష్ ఉంటది తీసుకోవడానికి ఇబ్బంది ఉంటదని చాలా మంది ఆన్లైన్ ప్రిపేర్ చేస్తారు
అవును
ఆఫ్లైన్ కంటే ఆన్లైన్కే ఎక్కువ
అవును ఆన్లైన్ షాపింగ్ అంటేనే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి
కానీ ఆన్లైన్ కంటే ఆఫ్ లైనే బెటర్ కదా
ఆ జర్నీ చేయాల్సిన అవసరం లేకుండా
ఉమ్ జర్న్ని చేయాల్సిన అవ టం లేదు మనకి ఇష్టం వచ్చింది చూసుకొని డైరెక్ట్ బుక్ చేస్
ఒకవేళ మనకి నచ్చకపోతే ఎక్స్చేంజ్ కూడా
తంది
అందుకనేసి ఆన్లైన్ కంటే చి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ షాపింగ్కే కెళ్తున్నాం
కానీ ఒక చూసుకుంటే ఒకవేళ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ ఉంది కొంచెం రేట్ అనేది మనం చూసుకోచ్చు క్వాలిటీ చూసుకోచ్చు క్లాత్ ఎట్లా ఉందని
హా
ఆ మళ్ళీ మనం ఏమైనా డిస్కౌంట్ అయినా చూసుకోచ్చు
ఉమ్ డిస్కౌంట్ కూడా ఆన్లైన్ అయితేనే డిస్కౌంట్ తీసుకోగలుగుతా
ఉమ్ ఇప్పుడు ఎక్కువ అసలు షాపింగ్ ఎక్కువ నడుస్తుంది పండగ లకు గాని చిన్న ఏ అకేషన్ ఉన్నా షా
మీది అయిపోయింద మరి ఉగాది షాపింగ్
ఇంగ అయిపోలే చెయలే
ఏంటి సారీనా డ్రెస్సెస్
పోవాలే పోదాం అనుకుంటున్నా కానీ ఇది ఎట్లా అయితుంది
అవునా
ఉమ్ ఏ మొన్న సంక్రాంతికే చేసినా ఏ పండగకైనా షాపి
షాపింగ్ చేస్ ఆ పండ కి షాపింగ్ చేయంది తప్పదుగా
తప్పట్లేద కొంచెం ఒక డ్రెస్ అయినా తీసుకోవాలే
అవును
షాపింగ్ పోవాలే డ్రెస్సులు తీసుకోవాలి అని అంటారు ఏ పండుగ వచ్చినా అంతే
ఆవును మళ్ళా అన్ని మ్యాచింగ్లు
ఆ మ్యాచింగు దీనికి ఏది సెట్ అయితది ఒక్క డ్రెస్ తోనే మనకు సాటిస్ఫాక్షన్ ఉండది
ఆ పోతే
పోతే మినిమం ఆ రెండు మూడు జతలు తీస్ కోల్సిందే
రెండు మూడ
ఉమ్
ఏమో పండుగను బట్టి
ఇకాద వేరే పాంచ్ కాని ఏ సెక్షన్ సెక్షన్ కంప్లీట్ చేస
ఆ మేము ఒకటే తీసుకుంటా అనుకుంటున్నా శారీ
హ ఇప్పుడు గాలి అయిపోయింతగా నెక్స్ట్ టైమ్ ఉంది మన
ఒక శారీ ఒక ఒక డ్రెస్ ఒక శారీ తీసుకుందాం అనుకుంటాను
ఇగా అద అయిపోతేా క మ దేనికి షాపింగ్ అసలు ఈ మధ్యన పండగలే లేవు
మళ్ళీ ఉగాదికి ఆఫర్స్ ఉంటాయి కావచ్చుగా
ఉంటాయి ఎందుకంటే మనది ఇది ఫస్ట్ పడుగగ కదా మనకి తెలుగు వాళ్ళకి న్యూస్ అది కొత్త సంవత్సరం అంటారు కదా
అవును ఉగాదికి కొత్త సంవత్సరం గ
ఇప్పుడు ఉగాది తర్వాత ఎక్కువ సమ్మర్ ఎక్కువ ఏ పండుగలు ఉంటే మనం షాపింగ్ పోవడానికి ఏం
పండేలకి ఊడ ఎక్కుంట
మళ్ళీ దసరా కన్నా రాఖీ కన్నా బనాల కన్నా పోత షాపింగ్ ఎంత చేసినా చేయబద్దు అవుతుది ఇది తీసుకుంటే బాగుండు అది తీసుకుంటే బాగుండు
ఆ ఏదైనా అటు వెళ్ళామంటే షాపింగ్ కాని వెళ్ళామంటే ఒకటి తర్వాత ఒకటి
మనము కొన్ని మాత్రమే తీసుకోవాలని పోతు పోనాక అవన్నీ చూసినాక అన్ని తీసు
ఎక్కు అయిపోతుంటే అవును
మనది ఇంకా ఎక్కువగా మన ఆడళ్ళద అయితే ఉడవనే ఉడవదు షాపింగ్
ఆ దే మడాానికిే మళ్ళీ ఇప్పుడు వాడింది మిమ్మల్ని నెక్స్ట్ సారి వాడమ అనుకుంటాం కదా ఎక్కువ
బ్యాంగిల్స్ గాని ఏవైనావన్న మ పెట్టుకునే స్టిక్కర్ కాంచి మ్యాచ్
మ్యాచ్ింగ్నే
అ
శారీ అయినా డ్రెస్ అయినా తీసుకుంటే దానికి మ్యాచింగ్ చైను ప్లేస్ ఇయర్ రింగ్స్ క్లీస్ కాంచి ఆ
షాపింగ్ అంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయింది
ఆ ఇప్పుడు ఎక్కువ అ అట్లానే అంటే మన ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లున్నా కూడా షాపింగ్ మాత్రం కన్ఫామ్ పండుగకి వస్తే
ప్రతి చిన్న ఆకేషన్ కి కూడా షాప్ పింగ్ చేయాలి తీసుకోవాలి అట్లనే అంటారు షాపింగ్ పోవాలి తీసుకోవాలి
ఆ
ఇంట్లా పడుగల అయినా ఫెస్టివల్స్ అయినా
ఆ తీసుకోకపోతే ఎవరేమనుకుంటారో అని ఆలోచించి మరీ తీసుకో కుంటాము పండుగలకి ముఖ్యంగా
ఎట్లు ఏమైనా తక్కువ ఉంటాయా ఒక్క డ్రెస్ థౌజండ్ అయబోనే
ఆ అవును థౌజండ్ క ఎక్కువే థౌజండ్ లో కూడా వచ్చేదే లేదు
అయినా ని ఎంంత ఉన్నాగాని తీసుకున్నందుకు వెనుకాడుతలేరు ఎంతున్నా ఎంత రేటు ఉన్నా కాని నచ్చింది తీసుకుంటాను
అవును ఎంతున్నా కూడా ఎంటంటే అంత పెట్టి తీసుకోవడం ఎమని
ఉ ఇప్పుడు డి మార్ట్లా లాగైనా ఒక్క వస్తువుకు పోయి ఇప్పుడు డి మార్ట్ కి పోతే అన్ని వస్తు వస్తువులు ఉంటాయి. అలానే షాపింగ్ కూడా చేసొత్తాల్లు. ఫిక్స్డ్ రేట్ అని మంచిగుందని వాళ్ళ అందులోనే తీసుకొని ఒత్తాళ్లు
హేదైనా అన్నీ కిడ్లే దొరుకుతున్నాయిగా డిమార్ట్
అట్లనే ప్రతి ఒక్క పండక్కి కూడా షాపింగ్ చెత్తాల్లి ఇప్పుడు కొన్ని అకేషన్స్ కి సేమ్ డ్రెస్ కోడ్ తీసుకోవడం
ఆ ఇది డ్రెస్ కూడా అయితే మెయిన్ అయిపోయింది ఇంకా
ఇప్పుడు ఫెస్టివల్స్ కైనా వినాయక చవితికి అయినా స్పెషల్గా దాని కోసం కూడా పో
ఏ పండుగను బట్టి దానికి సంబంధిం చిన టైప్లా తీసుకుంటున్నా
కుర్తాస అయిన మంగళ స్నానానికి గుణ గిణ ఆ ట్రెండ్ అయిపోయింది మొత్తం
అవును
ఒక్కటే షాపింగ్ షాపింగ్ షాపింగ్ నెలలా మూడు నాలు సార్లు పోయి
అవును ఇంకా టైం పాస్కి పోయి టోలు కూడా చాలా మందే ఉంటారు
పొయేటోళ్ళు కూడా ఉంటారు ఏది అట్లా జూసి వద్దాం అని పోయి కొనే
కొంతమంది ఎక్కువ శాతం అయితే టైం పాస్ కి అట్లా పోయ్యి చేద్దాం అని పోయ్యి తీసుకుని కొంతమంది ఆ
ఇప్పుడు ఎంత రేటు ఉన్నా కొనడానికి ఎనక ముంద ఆడతలేరు
ఆ ఇగ అవసరం అనుకున్న ఇప్పుడు అయ్యి ఎంత రేట్ ఉన్నా తప్పది కదా తీసుకోవాల్సిందే కాబట్టి తీసుకు కొనేస్తారు
ఉమ్ మినిమం అసలు బిల్లు థౌజండ్ ఎబౌవ్నే పడతది
ఆ అవును
ఒక చిన్నది కొన్నా కాని థౌసండ్ ఏబౌవ్
థౌజండ్ కేే ఆడతంది ఇప్పుడు ఏదైనా ప్రైజ్ అనేది పెరిగిపోయిందిగా
ఎంత ప్రైజ్ పెరిగిన కొనేటోళ్ళు ఆగట్లేరు తెచ్చేటోళ్ళు ఆగుతలేరు కొనేటోళ్ళ ఆగుతలే
ఇగ నచ్చిందంటే అది ఎంత కాస్ట్ అయినా కన్ఫామ్ గా తీసుకు తీసుకుంటున్నా అనేసి వాళ్ళు ఎక్కువ చెప్పడం ఎంత రేట్ ఉన్నా తీసుకోవడం అ
ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకున్నా ఒక అకేషన్ ఒక ఫెస్టివల్ కి వేసుకున్నా నెక్స్ట్ దాన్ని యూజ్ జేత్తలేరు ఇగ నెక్స్ మళ్ళీ షాపింగ్ మళ్ళీ ఫెస్టివల్ వత్తాందిగ షాపింగ్ చేయాలి నెక్స్ట్ టైమ్ది అప్ పొయిన సారి తీసుకున్నది వాళ్ళకి ఇగ అవసరం లేద అన్నట్
మళ్ళీ ఇంకో దారి యూజ్ చేద్దాంమన్నా కూడా ఏందంటే చిన్న చిన్న అకేషన్స్ కి ఓ మళ్ళీ స్పెషల్ ఏమన్నా ఉన్నాయంటే మళ్ తీసుకోల్సిందే కన్ఫామ్ గా
కోవాలి మళ్ళా కొత్తది తీసుకోవాలె
అవును
అసలు రోజుకి ఎన్ని మోడల్స్ వస్తానయో ఎన్ని పోతానయో
ఎన్ని వచ్చినా సరిపోవట్లేదు పోట్లేదు జనాలకి చాలా మంది ఆ
షాపింగ్ అంటేనే ఏదో అసలు పెద్ద వరం అ
అయ్యా ఎట్లయినా పోయి తీసుకోవడం నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవడం అంటే కొంచెం హ్యాపీగా కూడా ఉంటది గా
హ
కొంతమందికి షాపింగ్ అనేది మనశ్శాంతి కోసం కూడా జరుగుతాంటది
జరుగుతది అవును అట్లా యే ఇంతసేపు
అట అట రౌండ్ వేసొచ్చి
ఈ వీటికి షాప్ లకి ఏమి పోతారు పో అని అంత బద్దకస్తులు కూడా ఆన్లైన్ లో తీసు
ఎలా చెస్తాంటారు టైం పాస్ కైనా
అట్లా తయారయిరు జనం
అవును
హ
షాపింగ్ అంటేనే ఇంట్రెస్టింగ్ గా మారింది
ఉ
ఓ
టెన్ మినిట్స్ హలో హలో
హలో
హలో ఏ ఉకరి